ఏ చెత్తానువు
హ ఎనా ఎ నిరు త హలో ఎన్న వారుదలేదా హలో ఎంగతనా ఎ కనా
ఏంలేదు జుట్టేసుకుంటా జుట్టేసుకుంటానా
అవును
ఉమ్ నువ్వేం చెత్తనావ్.
ఆకిలుక్థాన కానీ షూ భద్రాచలం పోదామా.
ఎప్పుడు.
సెంటికి ట్వంటీకి. ట్వంటీ వన్నుకి.
ఏ ట్వంటీ వన్ కి.
శిరమ నవమి ఎప్పుడూ.
ట్వంటి సెవెన్ ట్వంటి సెవెన్ రా.
అయితే ట్వంటీ వన్ కు పోయి అక్కడ జవన్ ఏటి డేస్ ఉండి మంచిక పాపికొండలు పర్వశాల.
ఏ ఇయ్యాల ట్వంటీ ఫైవ్ ట్వంటీ. ఫై కదా.
ఆ.
ఆ.
ట్వంటీ సిక్స్ రేపు ఏం వారం. ఇయ్యాల ఏం వారం. ఇయ్యల ఏం వారం.
బుధవారం.
ఆహా వెనస్డే తార్స్డే ఫ్రైడే ఫ్రైడే డు డేస్ ఉన్నాయి ఇయ్యాల పోతే ఇగ నైటు.
హుమ్ మనిద్దరమే పోదాం
ఆ మనిద్దరం పోదాం. పోయి పాపికొండలు చూద్. ద్దం పరమేశ యుద్ధం
టీజను కూడా తీసుకపోదాం.
శ్రీ అబ్బో శ్రీజ అద్దు మళ్ళ వల్ల ఆయన ఎనక ఊరుకొత్తాడు ఇగ మా శ్రీజని ఏం చెత్తనావ్ అని.
ఉహు. ఏమైతది
అయిదే కిడ్నాప్ జెస్కొని పట్టకపోదామ శ్రీజని.
కూర్లు తిరిగున్నదట
అవునా
మ్మ్ ఇయ్యాల ఫోన్ చేసింది పొద్దున
ఉమ్ ఏవంటంది మంచిఉన్నదంటన
ఫోన్ జేసింది
ఆ అవునా
కొత్తగా పెళ్లైంది కదా ఎట్లా కొంచెం మనీకి ఇబ్బందే ఉంటది గోల్డు గోల్డ్ లేదు కదా దానికి గోల్డ్ చేప్పిచ్చుకుంటదట
ఆహా ఉంది కదా తాళి.
తాలి కాదు అవి ఉంటాయి చూడు పుస్తెలు గోల్డ్ యి అంతే తాడు లేదు
ఆహా అయినా మల్ల సంఘంలో వచ్చింది కదా
మల్లి సంఘం ఇంకా రాలే
పెట్టుకోలేదా వాళ్ళు పెట్టుకున్నదని చెప్పినావు కదా
ఉన్నది గానీ మరి పైసలు ఎప్పుడు పడతాయో వాళ్లకు
ఎతుకోలేగా సింకా
తీసుకోలే ఓ బాదె ఒక టెన్ థౌసండ్ కోసం ఫోన్ చేసింది.
హ్మ్
ఏమన్నాంది మరి మమ్మీ
రా మా రాకేష్ వారం చిట్టిల్ నడిపితాను
అబ్బా అబ్బా పాపమే అద్దొయ్యాల అదేట్లుండద్ తెల్స్
మంత్లీ మంత్లీ ఇ యే మం టనా అందరికట్లనే ఇత్తాడా ఇచ్చేకాడనే ఇత్తరు కానీ
ఇవి ఏమో మరి పాపం గదా
తీరా దోస్త్ గదా ఆ మాత్రం హల్ప్ చేయడా తీరాదు
అడిగుతే ఇత్తా అని అన్నాడు ఇంకా ఏమన్లా అడిగినా ఇత్తా అన్నాడు కాని మళ్ళా ఫోన్ చెయ్యలే నాకు
ఉమ్మ్
ననూ ఫోన్ చేయ్లే ఇకా మాల్లా రేపడగాలే
ఊ
మ్మ్ మళ్ళ ఒక్కటే నెల ఉంచుకొని ఇత్తా అన్నది
అవునా చ్చ ఎక్కడ్ నన్నా పెట్టేది ఉన్నది కావచ్చు వాళ్ళు
లేదు రింగు చేపిచ్చుకుంటదంటా బంగారం కొంచెం రేటు తగ్గింది కదా
ఆహా
హ నాకైతే ఏం లేదు గోల్డ్
లక్ష నలభ తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలున్నది గోల్డ్ రేటు
ఏ లేదు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ కచ్చింది కదరా
ఏ కాదు
వచ్చింది
లేదు ట్వంటీ నైన్ థౌజండ్ ఎందుకున్నది
నది
నేనిప్పుడే చూష్ ష్నా తెలుసా గోల్డ్ రేటు గూగుల్లో
నాక్కూడా గూగుల్లోనే తు ఉంటది
ఓం అమ్మి ఇరవై తొమ్మిది వేలు ఉన్నదట బంగారానికి రేటు ఏరంటరు హేమలత ఇన్నా ఆ మా అమ్మీ నే ఇద్లిత్తావుంది సర్
ద గకడి ఈల్ వేటమంటండ్లు ఎయిటీనో సెవెంటీనో ఉంటే కొంచెం బెటర్ గానీ మరి అది కూడా ఎక్కువనే మన పానాలకు
మామి ఇయ్యో గంధ తక్కువనా అంటంది
అ
స్పీకర్ ఆన్ జేసినావా
ఆ
స్పీకర్ అంజేష్నా సౌండ్ ఎక్కో వెట్కూనా
ఏ లేదు
మొన్న
సౌండే ఎక్కువ వత్తంది నాకు ఇనవాడ్తాంది సౌండ్ ఎక్కువనే అత్తంది
ఆహా గందరే గంధ తక్కువ ఎప్పుడు తగ్గింది
దీంట్ల ప్చ్ క్రీన్ మీద ఆ లక్ష నలభై యిదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు జూపితాంది గాని
అ
కింద న్యూస్ అత్త జుడా న్యూస్ ల జూడు
ఆ న్యూస్ ఆ న్యూస్ ఫేకి గూడాతానయి గదా ఆ
పనిఒయిండు ఆ ఊహు హు
లూషియి గూడ అతనయ్ అవట్ల డీ ఫేకి గూడా అత్తనయ్ గంధ దగ్గదు అంత తగ్గది అందరు ఉంటారా ఎగవాడి కొనుక్కుంటారు అందరు అవునా కాదా హలో హలో